బాగున్నారు. ఆ ఆ బాగున్నారా?
బాగున్నం అన్నా. మీరు బాగున్నారా?
ఆ బానే ఉన్నాం
మీర ఎక్కడా టెంపుల్స్ కి వెళ్ళలేదన్నా అయితే ఇంతవరకు
నేను టెంపుల్స్ కి అట్లు ఏమి వెళ్ళలే
అవునా
మా ఊర్లో శివాలయము, రామాలయము, ఆంజనేయ స్వామాలయం. వెంకటేశ్వర స్వామి స్వామి ఆలయం ఉంది వెంకటేశ్వర స్వామి వచ్చేసి తిరుపతి వెంకన్న అనుకుంటా
ఆ హా హా
వచ్చేసి భద్రాద్రి రాముడు అనుకుంటా భద్రాచలం ఆ శివాలయం వచ్చేసి మనకి ఈ మధ్యనే ఇక్కడ పెద్దది ఒకటి శివాలయం పెట్టారు పెద్ద విగ్రహంలాగా బ్లాక్ కలర్లో కనపడ్డది ఎక్కడది
ఎక్కడ ఈశానా ఈశా అంటే చాలా చోట్ల ఉన్నాయన్న అట్లా విగ్రహాలు
పెద్ద విగ్రహం శివయ్య బ్లాక్ పెట్టి పెద్ద బోటు పెట్టి విగ్రహం పెద్దగా ఉంటది
అవును పెద్దది ఈశాల ఈశా టెంపుల్లో ఉన్నది మరి మురడేశ్వర్లో ఉంది చాలా చోట్లు ఉన్నాయి
అవి ఇప్పుడు మన ఫేమస్ ఎక్కడ మన హీరోయిన్లు హీరోయిన్స్ ఎళ్తారు కదా ఈశ
అదే ఈషా టెంపులే
ఎక్కడది
బెంగుళూరు
బెంగుళూర్ ఆ అదే మాఊరు శివాలయం అనుకుంటా
క్స్ట్ వచ్చేసి ఆంజనేయస్వామి ఇంకెక్కడ ఫేమసు
మీసైడే ఫేమస్ గదా కొండగట్టు అంజన్నస్వామి
ఉమ్మ్ కొండగట్టు ఇక అది ఫేమస్ ఇక అన్ని చోట్ల ఇక్కడే ఉంటది అనుకుంట ఇదే ఫేమస్ అనుకుంట
ఉమ్మ్ వెళ్ళండన్న మరి ఎప్పుడు చూస్తారు మీరు ఇప్పుడే కదా చూడాలి సింది
టైమ్ కదరోద్దు
ఉహుమ్మ్ వీళ్ళు చేసుకొని వెళ్ళాలన్నా
చూద్దాం ఎల్దా
నేను అట్లా అనేసి ఇంకా అసలు నేను అసలు మా ఊరు తప్పితే ఇంకా ఏ ఊరికి వెళ్ వెళ్ళింది లేదు అసలు మ్యారేజ్ అయిన తర్వాతనే ఇంకా దేశం అంతా తిరుకొని వచ్చెసిన
ఉమ్మ్
ఉమ్మ్ చాలా టెంపుల్స్‌కి ఎళ్ళినము టూర్కి
ఉమ్మ్ ఉమ్మ్ ఎక్కువ ఏ టెంపుల్స్ విజిట్ చేశారు
కేరళ తమిళనాడు ఇంకా మన ఆంధ్ర సైడ్‌వి అన్నీ
ఉమ్మ్
ఇంకా కొన్ని
మరి కేరళ అది అట్లా స్టే చేసినప్పుడు అక్కడ ఫుడ్ బాగోదు కదా
బాగోదన్న అంటే మేం టూర్ కేళ్తాం కదా వీలేే ఫుడ్ చేసి ప్రిపేర్ చేస్తారు ఇస్తారు మాకి
ఇది ట్రావెలర్స్ వాళ్ళ
ఆ ట్రావెలర్స్ వాళ్ళే అక్కడ ఫుడ్ అసలు తినము మేము
ఉమ్మ్ మ్మ్
ఇంకా ఎప్పుడో టెంపుల్లో ఒకవేళ దర్శనానికి ఎళ్ళి లేట్ అయింటే అయినా వాళ్ళు చేసేకి లేట్ అవుతుందంటేగిన బయట తింటాము అంతేగాని
ఉమ్మ్
లేదంటే ఆల్మోస్ట్ వాళ్ళే చేసి పెడతారు
ఎక్కువ ఆంధ్ర ఫుడ్ బయట అక్కడ ఆంధ్ర ఫుడ్ తినాటనికి ఇష్టపడతారు బయట కేరళలో బట్ అక్కడ కేరళలో వంటకాలు చాలా బాగుండవుంట కదా అసలు
కేరళ కేరళలో కేరళలో పర్లేదన్న తమిళనాళ్ళు లో అస్సలు బాగుండవు
ఆ
కేరళ పర్లేదు వంటలు బాగానే ఉంటాయి కాకపోతే అక్కడ మన ఆయిల్స్ వాడరు కొబ్బరి నూననే ఎక్కువ వాడతారు
అ
ఉ వంటకి మన సైడ్ మనం పామా ఆయిల్ ఇట్లా ఇంకా శనగిట్నాల ఆయిలు అట్లా అన్నీ వాడతాం కదా వాళ్ళట్ల లేదు కొబ్బరి నూనే అంత
బాగుంటదా కొబ్బరి నూనెతో ఎప్పుడనా చేస్తున్నార కూరలు
నేను చేయలేదన్న ఇంతవరకు కానీ ఒకసారి
ఆ
ఆ ఇడియప్పం ట్రై చేసినాను కేరళ సైడ్ ఫేమస్ కదా
ఆ
ఆ ఇడియప్పం ట్రై చేసి చూసినాను బాగా వచ్చింది
ఇడి అప్పం
ఆ ఇడి అప్పం
అంటే ఎట్లా దేనికి సంబంధించింది అది
ఇడ్లీ లాగన్నా బియ్యం పిండిని ఆ వేడి నీటితో కలుపుకొని పెట్టుకొని
ఉమ్
తగినంత సాల్ట్ వేసుకొని బియ్యం పిండి లో సేమ్ మనం ఏమంటారు ఆ చెకిలాలు ఎట్లా చేస్తాం లేదంటే ఆ మిక్చర్ తయారు చేసేకి చిన్న హోల్స్ ఉన్నది వేసి చేస్తాం కదా సేమ్ అట్లా చిన్న హోల్స్ ఉన్న దాంట్లో పెట్టేసుకొని చిన్న రౌండ్ రౌండ్ గా వచ్చే విధంగా ఇడ్లీ పాత్రలోకి వేసుకునేది ఆవిరికి ఉడకబెట్టేసుకునేది చాలా బాగా వస్తాయి
ఓకే
సేమ్ అన్న ఇడ్లీ టైప్ అనుకో కాకపోతే ఇది బియ్యం పిండి
ఆ
మనం ఆల్మోస్ట్ ఇడ్లీ పిండికి వాడేది కూడా ఆ బియ్యం పిండి ఆ ఇంకా రైస్ తిన్నట్లే ఇడ్లీ తిన్నా కూడా
ఆ
షుగర్ పేషెంట్స్ కూడా ఇడ్లీ మంచిదేనే అంటారు గాని మంచిది కాదని చెప్తున్నాను
ఇడ్లీ అందులో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కంపల్సరీ రైస్ క్వాంటిటీ పెరుగుతే
ఆ అవును రైస్ క్వాంటిటీ ఉంటది కదా టోటల్
టోటల్ మొత్తం ఆ ఆఫ్టరు ఆ ఫాస్టింగ్ బిఫోర్ ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ చేస్తే తెలిసిపోతది
అవునవును
సింపుల్గా మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాం అనుకుండి బిఫోర్ మీల్ ఆఫ్టర్ మీల్
మ్మ్
అప్పుడే మనకీ మన బాడీ లో షుగర్ లెవెల్స్ ఉంటది అనేది తెలిసిపోతుంటది
అవునవును
మకి
ఈ మధ్య ఏం తినాలన్నా ఏ ఏం రోగం వస్తదో కూడా అర్థం కాదు ఒకసారి
అట్లే ఏం లేదు ఇప్పుడు మనం మన చేతులార మనం చేసుకుంటున్నదే అది ఎక్కువ ఏంటంటే ఎ సేంద్రియ ఎరువులు వాడట్లేదు
మ్ ఇంకా ఇవి పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు పురుగుల మంది కొట్టేది పంటకి మ్
ఒక వరిదబ్బు వచ్చేసీ ఎన్ని ఇదివరకి పదిహైదు ఒక ఎకరంలో పదహైదు పదహారు బస్తాలు పండేవరి ఈ రోజు యాభై అరవై బస్తాలు పండుతుంది నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ల్యాబులలో కొ సరికొత్త వంగ డాలు సృష్టిస్తున్నారు అంటే ఇది ఒక్కో ఒక ఎకరానికి వచ్చేసి వంద బస్తాలు వస్తాయంట
ఆ
మరి అవి అట్లాంటి వంగడాలు సృష్టిస్తున్నారు
అట్లే మనం ఎంత మంచి విత్తనం వేసినా కాని మనం ఫస్ట్ భూమి మ సరిగ్గా ఉండాలి కదా
అంటే సుబు దానికి కూడా ఆ సొయిల్ని ఏం చేస్తున్నారు ఆ సారంవంతం అనేది ఇదివర కి భూమిలో సారవంతం ఉండటానికి పశువుల ఎరువు వాడేది
అవునవును
అసలు ఇప్పుడు కంప్లీట్గా నాకు తెలిసి వద్దుగ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి అసలు ఆ ఎరువులే లేకుండా పోయింది
ఉమ్ అవునన్నా ఆ ఎరువులు వాడ్డం లేదు లు అసలు భూమికి మళ్ళీ కొత్తమట్టి లేదంటే ఇసుక ఇట్ల అవన్నీ తోలిస్తుండాల అప్పుడప్పుడు పంటలు చేంజ్ చేస్తున్నప్పుడు అంతా ఇంకా అదే మట్టి మీదనే పంటలు ఎస్తంటే ఇంక ప్రతిసారీ ఆ భూమిగాని ఎంతవరకు అంటే తట్టుకుంటది
మ్మ్
మా సైడా మా డాడీ కూడా అంతే అసలు పట్టించుకోడు ఎక్కువ అవి బంక భూములు దానిలో ఇసుకా అన్ని చాలా ఎక్కువ తోలిచ్చాలి ఎరువులు కూడా ఎక్కువ యూజ్ చేయాల అయినా గాని పట్టించుకోడు
హ్మ్మ్
లేదంటే అప్పుడు బాగా వస్తుంది అంట వెజిటేబుల్స్ అవన్నీ వేస్తుండే మా నానమ్మోళ్ళు
హ్మ్
పంట బా వస్తుంది అంటుంది
అవును
ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారమ్మా ఇవి పన్లు పన్లు అన్ని పనులు కన్నా పోతారు ఉద్యోగం చూస్ కుంటఉంటారు ఈ పంట ఎవరు పండిస్తారు ఇప్పుడు అని
ఉ ఉంది గా ఆల్మోస్ట్ అందరు కూడా ఈ కొంతమంది రే ఏంటంటే వ్యవసాయం లాస్ వస్తుందని చెప్పేసి ఇంకొంతమందిరేమో ఆ అట్లా దాని పెస్టిసైడ్స్ ఎక్కువ అవుతున్నవి లేకపోతే వేరే ఇలాగ ఎక్కువ అవుతున్నావి అని చెప్పేసి అంటున్నారు
అవునవును నిజమే
అ
ఇప్పుడు ఆ బర్రెల ఎరువు లేదంటే మేకలు ఇట్లా వంటి ఎరువులన్నీ వేస్తంటే బాగుంటాయి పంటలకి
ఆ
మరీ ఇంకోటి ఏది వేస్తారు పెసరలా ఉంటది కానీ అది పెసరెం ఏం కాదు పంటది వరి వేసే ముందు వేస్తారన్న జీలగర జీలగర ఆ అది వేసి దాన్ని అట్లనే మిల్లర్ తో కొట్టిచ్చేస్తే అయి ఆ భూమిలోనే అంత కుల్లిపోతుంది అన్నమాట అది సతవ అంటారు
ఓకే మీకెళ్ళ జీలుగార అంటారా
ఆ జీలుగర అంటం
మాకెల్లి జీలుగులు అంటారు
ఆ అది వేసి వరి పండిస్తారు
అవును మనిషి అది చాలా ఎత్తు ఎదుగుతది
ఆ ఆ అవును ఎత్తు ఎదుగుతది అట్లనే మిల్లర్తోనే కొట్స్త సరే ఇంకా దాంట్లోనే కుళ్ళిపోతుంది తోటలోనేది ఇంకేం తీసేయరు దాన్ని అట్లా చేస్తుండే అప్పుడంతా ఇప్పుడు ఎవరు చేస్తున్నారు
ఆ చేస్తుంనారు కొన్ని చోట్ల చల్తూనే ఉన్నారు ఉమ్ వారు తొలకరి వర్షాలు పడ్డాక ఒకటి రెండు వర్షాలు పడ్డాక ఆటోమేటిక్గా చేస్తూనే ఉన్నారు
అవును చాలా తక్కువలేని అప్పట్లాగా అన్ని పాటించి చేది
ఉ ఉ
మా అమ్మమ్మలు నానమ్మలు ఆళ్ళ కాలంలో చేసినట్లు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు
అవును
ఆ అంత ఇంట్రెస్ట్ కూడా ఎవరు చూపించడం లేదు నేనే చెప్తున్నా కదా మా నాన్ననే అట్లా సరిగ్గా చూసుకోడు ఒకసారని మ్మ్
మనం ఇంట్రెస్ట్ బెట్టి చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది కాకపోతే ఏంటడి ఇప్పుడు కార్పొరేట్ లైఫ్ స్టైల్కి ఒకటి అలవాటు పడ్డరు జనం లగ్జరీ కి అల పడ్డారు ఇటు చేసేద దాని వల్లనే ఈ పాడి పంటలు పూర్తిగా స్పాయిల్ అయిపోతున్నాయి
అవును
ఉమ్ సో మనం చేసేది ఏముంది ఈ కాలానికి అనుగుణంగా మారిపోవల్సి వస్తుంది
అంతే
మ్మ్ అది ఎవరు చేసేది ఏమి కాదులే కాని అట్లా అన్నమాట ఏం లే ఇక సరే వాస్తవంగా చెప్పాలంటే రైతుకి ఇ మ పెన్ పిల్లని ఆడే ఇంటికిబొయ్యి ఈ అబ్బాయి రైతు పని జేస్తడంటే పిల్లనిచ్చే పరిస్థితి లేదు
ఆ లేదు
మరి గట్లా ఏదున్న జాబు జాబు జాబు అంటున్నారు జాబు ఏం జెస్తార్ జాబు అన్నం బెడు తద
జబు అ రోజు చేయాల్సి సిందే ఇంగ జాబు ఇదైతే మనం సొంతంగా ఎప్పుడైనా గానీ పండిచ్చుకోచ్చు ఉ మనకు తగినంత రెస్టు దొరుకుతాది మన తోట్లో మనం పండిచ్చుకునే తింటాము మన ఆరోగ్యం బాగుంటది ఇ ఇట్లా అని ఎవ్వరు ఆలోచించరు
ఊ
జాబ్ జెస్తున్నాడా లేద అంతే
ఊ అవును
కొంతమంది ఉన్నారు బాగా అర్థం చేసుకున్నవళ్ళు పర్లేదు ఎ ఎవరైతెనేమి అల్లకు పొలం ఉంది మన పాపను బాగ్ జూసుకుంటారు ఎప్పడికైనా మంచి వ్యాల్యూ నే గదా భూముంటే అనేది ఆలోచిస్తారు పిల్లలను గాని ఇస్తారు రైతుగ్గాని
ఊ
ఇంక మూర్ఖంగా ఆలోచించే వాళ్ళే జాబే ఉండాల సాఫ్ట్ వేర్ జాబే ఉండల్ల అనిఆలోచించేది
ఉ
ఇప్పుడు ఎవరన్నా చూడన్న జా ఇప్పుడు పిల్లగ్గాని అబ్బాయిగ్గాని నా సంబంధం వెతగాలంటే సాఫ్ట్ వేర్ అబ్బాయే ఉండల్ల అమ్మాయి చదువుకునే ఉండాల్ల ఇట్లన్నీ రూల్సు ఇంక మళ్లి వాళ్ళకి ఎన్ని కండిషన్సో
అవునవును ఓకే ఓకే అండి
ఆ సరే అండి